హలో
హలో
హాయ్ండి
హాయ్
ఏం తిన్నారు
చికెన్ అన్నం
వావ్
పావ్
గు
మీరేం తిన్నారు
అదే
ఆ
అన్నం మిరుపోడి బువ్వా అన్నం మిరపోడి బువ్వ
మ్ నెయ్యి వేసుకున్నావు కదా అది చెప్పలేదే
మరి తెలిసిందానివి ఏం తిన్నావు అని ఎందుకు అడుగుతావు
జస్ట్ టేస్టింగ్ చేస్తున్న కరెక్ట్గా చెప్తావా లేదా అని మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా చెప్తావని
ఉ
మర్చిపోయి చెప్పినవ్ ఒకటి
ఏం లే
నెయ్యి
ఉ
చూడు ఎంత షార్పో నా బ్రెయిన్
గుడ్ తీసుకెళ్ళి ఎన్ని కేజీలో వెయ్యండి
అ అమ్మ లడ్డూ
ఉ
ఊ ఏం చేయాల్ రేపు పొద్దున్నే
తెలీదు లెగ్స్
లెగ్స్ ఓ రేప్పు తర్స్డే కదా గురువారం
గురు
చేయ్ గురువార్
గురువైయూర్
ఉహు వారాలు చెప్పు
సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం
శనివారం రావు నీకు
శనివారం చెప్పిన కదా
చెప్పలే శుక్రవారం అని చెప్పి ఆదివారం పోయినావ్
బుధవారం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆ వారం మడిచిపోలే
అబ్బే పరివార్
ఏ హే హే హే
ఇ ఇ ఇదేమన్నా జోక్ నవ్వుతున్నావ్ హలో
చెప్పు
కేపు
సినిమా చూస్తావా అంటే అది సూపర్ సుబ్బు అంట బానే ఉంది
నేను చూసేసా
ఎప్పుడు
ఎప్పుడు అంటే సండే అనుకుంటా
నీకు ఎందుకు అంత షుగర్
ఏ నేను హెచ్ డి లోనే చూసిన
అది వచ్చేదే ఓటీటీకి
లేదు మూవీ యాప్ లో వస్తది
అదే ఎర్రి దాన్ని థియేటర్ లో వదలరు వచ్చింది ఓటీటీకి అంటే హెచ్ డీనే వస్తాయి
అవును కదా మర్చిపోయాను కథ సగమే వచ్చింది ఫుల్లు రాలే
ఉ
లాస్ట్ లో మళ్ళీ నిన్ను చూడాల అనుకుంటూ కాని చూడలేవు హలో
ఉ
ఎన్ని ఎపిసోడ్లు చూసినవు
రెండు
ఉండు ఏడే కదా ఉండేది
ఇంకా స్టార్ట్ అయింది వచ్చేసిన
ఉ ఇంకేం సినిమాలు చూసినవ్
తెలియదు అది టీవీ లో వేసుకొని చూడాల ప్రీతా ఫైండ్ పేంద్ర
నీనే చూస్తా అది రీల్స్ ఇన్స్టా రీల్స్ ఇంట్లో వస్తా ఉంది బాగా ఎక్కువ ఉంది గా నీతో హాట్స్టారూ
నా అగ్గర అన్ని
ఆర్కే క్రికెట్ చూసేతన్కి తీస్కున్నావ్వు లాగిన్ అయినవూ
అయ్ అయ్ ఎన్ని అయిపోయింటయి ఇప్పటికీ
హామ్ పెడ్తలే పొద్దున్న ధీస్కెళ్ళు
ఉ
ఉమ్
హ
ఉమ్
ఎమే
నువ్వే చెప్పాల పనీపూరి తిన్నాలి
ఇప్పుడ్ రేప
ఎబాయల తింటావ్ ఎ పోనే పోను కాలేజికి
కాలేజ్ వోకుంటే పనిపూరి తినే
తినాలి అని అన్న అంతే
అంటే కాలేజీ వోతేనే పనిపూరి తినలా
మళ్ళీ మళ్ళ కిందకెవాడు వోతాడూ
ఉ పైకె పనిపురోని రమ్మంటాలే అదింది సోలంపూరినా ఏంది అది
సుకా పురి పని
మాల్ ఏం పై కిందికేవరు వోతారంట
ఆ అక్కడ వర్కు నడ్చుకుంట పోవాలి గా కాలేజికి వోతే అట్లే తినేసి ఒచ్చేచ్చు
ఆ
ఇప్పుడు దానికి టైమ్ తీస్కొని ఇందక్ పోయి
డైలీ విమత్ గదా
ఆ
డైలీ తినతిన్నారా
డైలీ అసల్ పెట్టలేదు ఓన్లీ ఆ గోబీ షాప్ ఒక్టి ఉంటంది
బ్యాగ్ కొత్తదికొనుకింటివ లేదా
లేదు నీకి పెట్టేటప్పుడు నేను బెట్టుకుంటా
నే అమెరికన్ టూరిస్టుగా తీస్కోవాలని జుతున్న వెయి రూపాలు
తీస్కో
ఉ
ఉమ్ తీస్కో తీస్కో
తీద్దాం
ఉ ఊ
ఉహు
ఉ జప్పు
నేగ్ డ్
ఎ ఎప్పుడు తెస్తావు్ పానీపూరి తెస్తాన్వగా
ఎవరు
నువ్వే
పని పూరి
తెస్తాన్నావ్
తిను పానీపూరి తెత
ఆ
అ
తెస్తానున్నావ్వు ఇందాకే గిన్నెలో పెట్టుకొని తెస్తాను లే అని
ఉ
పోనీ పుని పనీపూరి
పని పూరి తినేకి రావ కిందికి
ఏమి చేస్తాం దాని తింటే రోగాలే వస్తాయి మంచిది ఏమన్నా ఐతదా
మళ్ల్ నీనా నా కలవరితానే నువ్వ
హ ఎన్
నీక్ అప్పుడే చెప్పిన వడు చెయ్యి యడంటే అడా పెట్టుకుంటున్నాడు అని
ఎయ్
హ
ఇపుడావన్నెందుకు అ చెప్
నికా అట్లా గా కుబేరాలో ఉండేది ప్రీమియంగ ఉండేది తినవు హైజనిక్ ఉండేది
అది దయ పూరి నాకు నాచదు వాడు ఆలు బయడుదంట్లో
వాడు ఆడ పెట్టుకుని ఆడ ఈడ గెలికి అదే నీకు ఇష్టం
చి
హైజీనిక్ ఉండేది ఇష్టంలే అంతే ఆడూల్ అంత అంతే నువ్వు ఒకటే కాదు లే
నేను ఎప్పుడో ఒకసారి తింటా నువ్దానికి కూడా
ఎప్పుడుఓసారంటే వాడ్ డైలీ పెట్టుకుంటు ఉంటాడు ఆడ
హ అవి
మళ్ళీ దాంని బయ్యా అభి పాని డాలో భైయా సబ్చ్చ అచ్చా హ బయ్య
హ్మ్ హ్మ్
ఆచ హే బయా
హ్మ్ హ్మ్ హ్మ్ అయ్యో
ఆ
ఏం ఆ ఎన్ రోళ్లయింది మన్ కుబేరాకిపోయి
చానా రోజులైంది
మేం రోజు చూసుకుంట వస్తా అంటన్నావ్
రోజూ
చూసుకుంటూ వస్తా ఎప్పుడూ ఆడే కొట్లాడుతానే ఉంటాం
ఎవరు
మే ఇద్దరమే
ఎందుకు కొట్లాడతాం
ప్లేస్ కి
మళ్ళా నువ్వు నేను చెప్పిన కాడే రాకుండే నాకు రేగదా నువ్వు చెప్పిన కాడ నేను కూర్చోలా
మన్ నాది ముందే చెప్పాలి కూర్చునే ముం కుచ్చునేసినాక ఆడగిరా ఈడగిరా అంటావు ఒకసారా వంద సార్ లో మూడు సార్లు నాలుగు సార్లు అట్లనే అంటావు
అంటాను నేను చెప్పిన కాడ కూర్చోవాల
నేను కూర్చునేటప్పుడే చెప్పాలి అక్కడిక్కడ తి
ఔలే యాడ పి జీ లో నుంచి చెప్తాలే ఈ బెంచి మింద కూచుందాం అని
లేదు నేను వెళ్ళేటప్పుడు చెప్పాలి
చూస్తానే ఉంటావు నిల్పడి కావాలనే చెప్పవు నాకు తెలుసు అది
చాలు